హలో ఆ ఈరోజు ఎలా ఉంది మీ డే
చాలా అలానే ఉంది
ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేస్ చెప్పు మీ హాస్టల్ డేస్ ఎట్లు ఉండేవి
రాజుతో గొడవలు రాజీతో రాజీతో గడవడులు అన్నం బాలేదు ఊ ఎవరున్నారు ఆ షమీనా పర్మనెంట్ అప్పుడప్పుడు వచ్చిపోతుంది చాలా మంది ఇ నాలుగేండ్లు ఎవరు లేరు
ఫుడ్ ఎట్లా ఉంటుండా
ఫుడ్డు బాలెకుంటున్న
ఎట్లుంది వాతావరణం ఈ రోజు ఈ రోజు హాట్ హాట్గా కూల్ కూల్ గా
హాట్ గానే ఉంది ఎండా కాలం లాగ
కూల్ కూల్గానే ఉంది ఇక్కడైతే
ఇక్కడ కూడా కూల్ కూల్గా లేదు
అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు కదా అతను ఏం చేస్తున్తాడు ఇప్పుడు వెళ్ళిపోయాడా
ఏ అబ్బాయ్
పోయ్నాడా ఒక అబ్బాయి హెర్కి మాస్క్ పెట్టిన్ నే హెయిర్కి క్యాబ్ పెటుకునుండే
దేరు
వాళ్ళ మదర్ ఏం చేస్తుంది
ఆ ఇప్పుడే నీ కళ్ళ జుస్తుంది
ఏదొ ఒక టాపిక్ గురించి మాట్లాడదామా?
ఆ దేన్ గురించి మాట్లాడం
అది అది ఎట్లా స్పీచ్ చేయాలని అది టాపిక్ పెట్టిండే చూడ అది పిక్ పెట్టినా కదా అది వాళ్ళే పంపించినారు ఇట్లా ఇట్లా
ఏంటి
రో ఈ రోజే ఏమేం చేసినవ్ అయ్ రెండా వర్క్స్
ఈరోజు లేేచిన ఫోన్ చూసిన సాయంత్రం అంట్లు తోమినా కశువు ఎత్తినా
అదర్ పర్సన్ స్వప్న గారు ఏం చేస్తున్నారు అసలు గ్లాడీ ఎట్లా మాట్లాడింది అని వి చానా చానా ఆలోచిస్తారు వాళ్ళు అసల అడ్రస్ లేకుండా అయినారు చూడు
యాడికి
సరే ఒక ఫోన్ కాల్ లేదు మెసేజ్ లేదు వాళ్ళయితే డబ్బు సంపాదనలో మునిగి మునిగి పోయినట్టున్నారు అప్పుడు ఆ రోజు వచ్చింది చూడు చూడ్డానికి అప్పుడు వచ్చిందే ఇంక ఒక్క కాల్ లేదు ఒక్క మెసేజ్ లేదు
కా అట్నేటర్ నుంచి కోడు రావాలంట కదా సూరి ఇక ఎట్ట పట్టుకోవాలి కోడు
అదే కదా కోఆర్డినేటర్ కోడ్ నీకు అడిగింది కదా ఫస్టు ఆ రోజు నాకు కోఆర్డినేటర్ కోడ్ అడిగింది వాళ్ళు నాకు అలా కదా చెప్పలే వాళ్ళు టాస్క్ కోడ్ ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పాల నేను ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టుకున్నా కదా నేను ఇగ దాన్ని ఏమి గెలకలే జస్ట్ యాప్ అ న్ఇన్స్టాల్ చేసేసిన నా డేటా అట్లే ఉండింది
మ్మ్మ్మ్
చ్చింది ఇప్పుడు నేను మీకు కోడ్ చెప్పినా చెప్పకపోయినా చెప్పే అవకాశం నాకు రాకపోయినా ఏమైనా కొత్త టాస్క్లు వస్తే ఈసారి డైరెక్ట్గా మీకే వాట్సాప్ నెంబర్కి నువ్వు ఏ నెంబర్కి అయితే ప్రొఫైల్లో పెట్నావో ఆ నెంబర్కి నీకు నీ నాకు ఇట్లా వచ్చింది నాకు వాళ్ళు కూడా ఆ రోజు కోడ్ చెప్పాల అని మనం వదిలేసినాం కదా నాకు ఇప్పుడు అప్పుడు నెంబర్ పోయింటారు కదట ప్రొఫైల్లో నాకే డైరెక్ట్గా టాస్క్ వచ్చేసింది ఇంగ ఇప్పుడు కోడ్ అవసరం లేదు ఏం
కాదు ఆమె కోడు వచ్చింది మీకీ
అవునా అదేం కదా ఆమె ఆ రోజయితే చెప్పలే గాని ఇప్పుడు వచ్చేసినది ఇప్పుడు నేను నీ మిమ్మల్ని యాడ్ చేస్తున్నట్టు ఇప్పున్ నేను మిమ్మల్న్ యాడ్ చేచ్చ్ మీ నెంమర్ లో మీ మీతో ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ వాళ్ళతో ప్పుడు నేన్ మిమ్మల్న్ యాడ్ చేస్తున్నట్టే, ఉ నాక్ ఇప్పుడ్ అర్థమైంది నాకొచ్చిన తర్వాతనే నాకు అర్థమయిందది. నేను అసలు ఏం చెయలే కదా నాకు కోడ ఎవరు పలా
నేం చే నువ్ చెయలె నువి నేం చేస్నా ఆ రోజు
అదే నువ్వో ఎవరో చేస్నార్ కదా ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు నెంబర్ అయింది కదా
ఆమె లింక్ షేర్ చేసింది కాబట్టి
హుం, ఇంగా అదే ఏదో సంమ్ తింగ్ ఇ అదే దాన్నుండే మనకొచ్చిందిగ, ఆమె తాస్ కోడు చెప్ప పలె నం టాస్క్ చేస్సంమంటే ఇప్పుడు మీ కూడా నాలగ్ నాక్ వస్సినట్టే వస్సదేమో అని అనుకుంటున్నా ఇప్పుడు నేను మిమ్మల్ని యాడ్ చేసినట్టే మీరు ప్రొఫైల్ చేసుకున్నార్ కదా, నేను కాల్స్ మాట్లాడుతున్నా కదా ఒక్కరితో అయినా ట్వంటీ కాల్స్ మాట్లాడుకోవచ్చంట ఒక్కరితో
మీకెట్టనిపిస్ ఎట్లా ఎట్లా ఎట్లా అనుకుంటువి.
నేరు పొద్దున పెట్నా నీకి ఆ ఒక యూట్యూబ్ లో ఒక ఆడియో విన్నావా దాంట్లో ఒకే పర్సన్ తో ట్వంటీ కాల్స్ అయినా గ్యాపించి గ్యాపించి టూ డేస్ లో ట్వంటీ కాల్స్ కంప్లీట్ చేస్నా ఇయల టూ త్రీ డేస్ టైమా ఒక ఒక రోజు అనేంలేదు. అని చెప్తాడు కదా, ఆ ఎంతసేపు ఒక్క కాల్ వచ్చేసి ట్వన్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువుండాలా అంటే లెవెన్ మినిట్స్ టువల్ మినిట్స్ అట్ల అంతకంటే తక్కువుంటే ఆ కాల్ మనం మాట్లాడినా వాళ్ళు తీసుకోరు, అది ట్వుమనం ట్వంటీ కాల్స్ లోకి కూడా లెక్క రాదు అర్థమైంద్ తక్కువుండే
ఇప్పుడు ఒకే కాల్లా ముప్పై నిమిషాల్ మాట్లాన్నం అనుకో
ఆ అది వేస్ట్ మళ్ళీ తర్వాత మళ్ళీ చేసుకోనైనా మాట్లాడొచ్చు ఆహా అది వాళ్ళు తీసుకోరు ఇంగ
కాదు ముప్పై నిమిషాల
ఆహా లేదు టెన్ మినిట్స్ ఒక కాల్ వచ్చేసి ఒక టాస్క్ ఒక కాల్ ఒ కాల్ మాట్లాడుకోడం ఒక టాస్క్ పోనియా ఫ్రెండ్ అనేది ఒక టాస్క్ కదా ఇట ఈ ఫోన్ ఎ ఫ్రెండ్ ట్వంటీ కాల్స్ మాట్లాడాలి. ట్వంటీ కాల్స్ లో ఒక్కొ ఒక్క కాల్ డ్యూరేషన్ వచ్చేసి టెన్ మినిట్స్ కంటే తక్కు ఉండవుడదు తక్కుంటే వాళ్ళు తీసుకోరు, అదే అయిపోలేనట్ట లెక్క ఇంగొకటి మనం కాల్ జేసినప్పుడు అసల్ పర్సన్ అంటడని నీక్ జేస్తున్నా నేను నీకు జేయొచ్చు గానీ నువ్వుకు జేయని కుండదు నేనే నీకు జెతే నువ్ మాట్లాడాలా నేను జేసినప్పుడు నువ్ ఎత్తలే అనుకో నువ్వేత్తకు నువ్వు అట రెండు ఒకసారి ఒక రెండు మూడు సార్లు నువత్తలే అనుకో నాకు టాస్కులు రావు ఇంకా నకు టాస్కులు రావడం ఆగిపోతాయి కాబట్టి నువ్వు నువ్వు ప్రిపేర్ గా ఉండాలా అంటే నువ్వు రెడీ ఉన్నావా లేదా అని పక్కన దెల్సుకొని నేను అప్ లోకి ఒచ్చి ఫోన్ జేసి మాట్లాడాల
ఇగద్
అ మూడు నాలుగు సార్లు నేను రిగ అయినా నువ్వు ఎత్తలే అనుకో లేట్ లేట్ గూడ గాగూడదు ఎత్తడం తొందర ఎత్తేసి మాట్లాడేలా ఒకటి రెండు సార్లు అట కాల్ కట్ అయింది అనుకో ఆటోమేటిక్గా ఇంగ అయిపయన ఇంక టాస్క్లు రావంట అదీ దాంట్లో ఇంట్రడక్షన్ లో జెప్పా గదా అందికే నేను అందికే వాట్సాప్ ల అడిగి మరి తర్వాత జేస్తున్న ఓ చిం తల్లి
ఏం చేసింది చిం తల్లి
ఏం ఒచ్చింది తల్లి ఈ ఇప్పుడే వే వేకప్ వేకప్పుడు లేచి ఆట వెట్టిచింది తను మండులాలిపప్పులు లాక్కుని తిని కౌంటున్యాంగాను మరి ఇది ఏది అసలు చెట్ జేష్ణవా రాడేం లేదని జెప్తుంది అది ఏదో ఆ రూరల్ డవలప్ మెంట్ ఏదో సంథింగ్ అని జూపిస్తుంది
ఏం లేదు అక్క
అ
కాల్స్ స్టార్ట్ ఐతుంటయా అప్పుడు
ఆ
నువ్ మాట్లాడేది దాని గురించెలే
లే అయితుండయి
మాట్లడదు
అదే సెర్చ్ చేసి సేఫా కాదా అని చెక్ జేసుకొని ఒకసారి అసలు స్కూల్ డేసే బాగుంటుండే ఎంత మంచి డేసో ఆ ఊ అవును ఉ ఒకరు మాట్లాడుతుంటే ఇంగొకరు అట్లా గూడా అంటే ఆ కాలు ఆ కాలు తీసుకోబడదు ప్చ్ అదే సెప్ట్ జేయదు ఊమ్ అవునా ఉ ఆ సరే
ఓహో ఓకే
బావునయా భక్షాలు
ఏమో అబ్బ నేన్ తిన్ల
చెప్పగనే ఉంటయ్ ఎందుకంటే రెడీమేడ్ వి కదా అవి ఇంట్లా చేసుకున్న దాంట్లో అలా ఉండవు అవి ఇంకో త్రీ మినిట్స్ సాగదుమ
అలాకుంట ఏం కాలేదు చె అంటే చెప్ ఏ ఎక్కుతది ఇగ అవు ఏన్ ఏం పెట్న్నారొ పద్దయందులే కె
ఇంకేం ఐటమ్స్ మ జ్జిగా సాంబారన్నం వం కాయా
అంటే ఏం పెట్టింటారు అవే పెట్టింటారు ఇగ
అసలు గ్లాడీ ఎట్లా మాట్లా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి కూడా కాల్ చేద్దామని అ అనిపిస్తుంది కని నాక్
కి ఇష్ట మా కదా చెప్పి ఎవరికి
చెప్పలేంక ఆ రోజు నేను వదిలేసినా కదా ఆమె చెప్పలేదని చెప్పలేంగా ఎవరు ఎవరిపై ఎవరైనా అని చెప్ప అనుకొని ఇంక వదిలేసిన కదా ఊకుండి అది మొన్న మెసేజ్ వచ్చింది నేను అడుగు ఫంక్షన్ పోయింటి చూడు మొన్న ఆడ ఉన్నప్పుడు మీరు టాస్క్లు చేయడానికి మీకు ఫోన్ చే ఫ్రెండ్ టాస్క్ వచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే అవును అని తిన టాస్క్ పదహైదు రోజుల తర్వాత వస్తది అనింది సర్లేనుకొని ఓకే అన్నా ఓకే అంటే అది ఈ రోజే వచ్చింది మధ్యాహ్నం
ఓహో
ఏమొ
మూడు రోజుల్లో కంప్లీట్ చేసే మూడు రోజుల్లో కంప్లీట్ చేసే ఆ
ఆ ఇ గంటేకా ఈ రోజు ఒక రోజయి పోయిన్నట్ట కద రేపు ఆ అదే ఎప్పుడస్థాయో టాస్క్లు తెల్ ఇంగా ఓ ఇదిన్ కైతే టు త్రీ డేస్ లో కంప్లీట్ చేసేయొచ్చు కంప్లీట్ చేసేలా ఉం అందుకే ఒక పదిహేదు నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా గ్యాప్ ఇచ్చి ఇవి తొందర తొందర చేసాయి జరిగిందా మొత్తం తీవ్రంగా కంప్లీట్ చేసేస్తే ఒక పని అయిపోతది కదా అందుకే ఎవరు ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళ ఒక టెన్ మినిట్స్ అట్లా సాగదిస్తే అయిపయె టెన్ మినిట్స్ అయింటే చూడు కాల్ చేస్తా రేటింగ్ పడుతది ఫై రేటింగ్ ఇచ్చి వదిలేస్తా ఓకే
అవును ఇడ ఇడ ఏక పక్ష సంభాషణలో వద్దు ఒకరు మాట వ
కో వెట్ చేసుకోండి